హలో
హాయ్ అండి
హాయ్ అండి నమస్కారం అండి
అ
ఎలా ఉన్నారండి బాగున్నారా
బాగున్నం అంటే మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
తిన్నర అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్త లేదా
ఆ మీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదండి
అ మేము ఇప్పుడే తిన్నాం మేడం తిన్నాం ఖాళీగానే ఉన్నం మీరేం చెస్తున్నారు
మేము కూడా ఇప్పుడే ఇందాకే తిన్నాము ఖాళీగా ఉన్నామండి
ఆహా టీవీ సీరియల్స్ అలా ఏమి చూడరండి మీరు
ఆ
టీవి చూస్తారా మేడం టీవీ సీరియల్స్
ఆ చూస్తాం సీరియల్స్ చూడను గాని సినిమాలు అవి చూస్తానండి మీరు చూస్తారా అండి
ఆ మూవీస్ కూడా చూస్తానండి నైట్ టైమ్ లో సీరియల్స్ అట్లా చూస్తాము ఉంట
అవునా మనం ఈరోజు పల్లెలు
ఏంటండీ
టూర్ల గురించి సిటీల గురించి తెలుసుకుందామా అండి
ఆ తెలుసుకుందాం
మీకు పల్లెటూరు ఇష్టమా సిటీ ఇష్టమా అండి
అంటే మేము పల్లెటూరులోనే ఉంటాం కాబట్టి కొంచెం సిటీలో ఉండాలి అనిపిస్తది అంతే ఇష్టం అంటే ఏదైనా ఓకే అన్నటునే ఉంటది
ఆహ
మొత్తం కాబట్టి సిటీ లో ఉంటే బాగుండు అనేసి అనిపిస్తాది అంతే
అవునా
కానీ విలేజ్ లోనే బెటర్ అండి ఎందుకంటే ఆ పల్లెటూరులో ఉన్నంత ఇంత మంచి వాతావరణం ఆ ప్రశాంతత సిటీలో అసలు దొరకదండి మనకు
ఇప్పుడు పల్లెటూరులో ఉన్నంత ఫ్రీగా అంత మంచిగా సిటీలో ఎట్లయినా ఉ ఉండదండి ఏట్లయిన ఉండదు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఉండాలనిపిస్తది అక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ ఉండాలనిపిస్తుంది
అవునండి అవునవును మీరు చెప్పేది కూడా నిజమే
హ్మ్ కానీ అసలు నాకైతే పల్లెటూరులో చాలా ఇష్టం అండి ఎందుకు ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతత కలుప పోయే మనుషులు అలా ఉంటారు కాదండి
అవునవును ఎందుకంటే ఇప్పుడు విలేజ్ అంటే ఇప్పుడు ఎవరైనా పక్కన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళు అందరు మాట్లాడుకుంటారు అందరు అంతా కలిసి ఉంటారు వీళ్ళు మావాళ్ళు వాళ్ళు మావాళ్లు అనే ఫీలింగ్ ఉంటది ఇగ విలేజ్ లల్లయితే సిటీలా అయితే పక్కన పక్కన వాళ్ళకి కూడా అంత డిఫరెన్స్ ఎవరో అసలు అన్నట్టే ఉంటది కదా
అవునండి మనం ఏమన్నా ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు ఫంక్షన్లు ఏమైనా పెట్టుకున్నా ఆ మ్ పల్లెటూరు లో పల్లెటూళ్ళల్లో అయితే అందరు వచ్చి మేం సహాయం చేస్తాం అనుకుంటూ సహాయం చేస్తారండి వాళ్ళు వేరే వాళ్ళు కదా అనే బేధాలు ఏం చూపించరు అదే సిటీలో అయితే వాళ్ళు ఏది చేస్తే మాకేంటి పిలిసినా కూడా వెళ్ళే ఆ వెళ్లాలా వద్దా అనే వాళ్ళు చాలా మంది ఉంటారండి
ఔను మేడం ఇప్పుడు సిటీ లో పిలుస్తే కూడా ఏదో టైం టైం కు మొత్తం అయిపోయినాక అట్లా వెళ్ళేసి వస్తారు గాని విలేజ్ లో మాత్రం పని స్టార్ట్ చే చేయక ముందుకే అరే హెల్ప్ చేయాలి వెళ్ళాలి అనేసి అని అనిపిస్తుంది అనిపిస్తదన్నట్టు విలేజ్ లో అందరికి అంటే అంతా కలిసిపోయి ఉంటారు కలిసిమెలిసి ఉంటారు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి తొందర పోవాలి వాళ్ళకి పని చేయాలి కొంచెం అనేశి అనే ఫీలింగ్ తోని అందరు కలిసి కలిసిమెలిసి ఉంటారు విలేజ్ లో అయితే
ఆ అవునండి మనకి ఇంకా పల్లెటూరులో ఉండడం వల్ల ప్రేమానుబంధాలు మన చుట్టాలు బంధువులు అందరూ తెలుస్తారు మనకు ప్రేమానురాగాలు తెలుస్తాయి అలా ఉంటాయండి
పిల్లలకైనా ఇక్కడికైనా వాల్యూస్ అనేది తెలుస్తుంది పిల్లలు అదే పల్లెటూరు కదా పల్లెటూరులో అందరు మాట్లాడుతూ కలిసిమెలిసి ఉంటుంటే పిల్లలకు కూడా అదే హెల్దీగా పెరుగుతారు మంచిగా ఉంటారు అన్నట్టు వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది ప్రేమాను రాగాలంటే ఏంటి ఇప్పుడు వాళ్ళకు అని ఫీలింగ్స్ అనేటివి అన్ని అర్థం అయితాయి తీ ఆ మేం సిటీలల్లో ఐతే ఇట్లా కాదు అది కదా ఇప్పుడు ఎవ్వరు ఇంట్లో వాళ్ళే ఉంటారు ఓన్లీ ఫోర్ మెంబర్స్ చిన్న ఫ్యామిలీసే ఉంటాయి ఇంకా ఓ నలుగురు ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళ రూమ్ కు వాళ్ళే పరిమితమై ఉంటారు డోర్స్సు ఏస్కోని ఏమంటే తీయరు ఏమైనా డ్యూటీకి వర్క్ ఏమన్నా చేసుకొని వస్తే వెళ్తారు పని చేసుకుంటారు మళ్ళీ వస్తారు ఇంట్లోనే ఇంకా ఏది ఉండదు అంటే ఇన్డివిజటువల్ గా ఉండడమే వాళ్ళు
అవునవును ఇప్
అ బోరింగ్ ఉంటది ఎంత ఫ్రీగా ఫ్రీడమ్ గా అనిపియదు కదా
అవునవును అవును అదే ఇప్పుడు చూస్తున్నాం అదే ఇప్పుడు చూస్తున్నాం కదండి సిటీలలో అందరు సిటీలలో పిల్లలు పల్లెటూరుకి వస్తే ఏది చూసినా చాలా ఆశ్చర్యంగా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయితారు ఎందుకంటే అవి వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు ఉ అలా మళ్ళీ ఎయిత్ సిటీ లో పిల్లలయితే ఏముంటదండి తల్లి తండ్రి ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళని ఇంట్లో ఉంచి ఒక ఫోన్ ఈ మధ్యలో ట్యాబులు అలాంటివివన్న వస్తున్నాయి అవి ఇస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఇంకా బయట ప్ర పంచము ఆ మన బంధువులు మన చుట్టాల ఎవరు ఎవరితో మనం ఎలా మెలిగా అనేదివళ కెలా
తెలి తెలిసు తె అల్రు ముగ్గురు నలుగురే ఉంటారు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఎవరైనా వచ్చిపోతుంటే మాట్లాడుతుంటే పిల్లలకి ఎట్లా ఉండ ఎవర్తో ఎట్ల ఉండాలని అర్థం అయ్యేది సిటీలో అట్లా ఉండదు ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి పిల్లలకు కూడా ఏం అర్థం కాదు ఈ పల్లెటూర్లలో అంటే ఇగ అందరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వెళ్ళు వాళ్ళు ఆ అక్క అన్న అనుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటు ఉంటే పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే పిల్లలు కూడా చూసి వీళ్ళకి కూడా అలవాటు అవుతది మంచి హ్యాబిట్స్ అంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతది
అవునవును పల్లె
తెలుస్తాయి సిటీలో ఉండే పిల్లలకు అందుకే కొంచెం నాలెడ్జ్ కొంచెం ఏమైనా స్టడీ చదివినమా లేదా అంటే ఇంకా ర్యాంక్స్ కొట్నమా కానీ వాల్యూస్ అనేది అయితే వాళ్ళ
తెలియదు అవునవును అదే పల్లెటూరులో పిల్లలు చూడండి ఎవరిని చూసినా అమ్మమ్మ తాతయ్య అక్క అన్న అనుకుంటూ కలుపుకుపోతారు మళ్ళీ వాళ్ళు ఇలా ఫోన్లు పట్టుకొని ఇంట్లోనే ఉండడం కాకుండా బయటికి వెళ్లి ఆ షటిల్స్ అని క్రికెట్ అని గోళీలు అని ఆ అలా చెరువులని అలా ఇలా తిరుగుతారు మంచిగా ఆడుకుంటూ ఉంటారు బయట తొక్కుడు బిల్లాని ఇలాంటివన్నీ అదే సిటీలో పిల్లలకి ఇవే ఆటలు తెలియదు అసలు
అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ప్లేస్ ఉండదు కదండి ప్లేస్ కూడా ఉండదు వాళ్ళ అపార్ట్మెంట్ లేదంటే ఎక్కడున్నా మొత్తం మెయిన్ రోడ్ే ఉంటది ప్లేస్ అయినా అపార్ట్మెంట్స్ అయినా ఓన్లీ ఇల్లి వరకే కదా ప్లేస్ ఆడుకోవడానికి ఏమైనా ట్యాబ్స్ ఫోన్స్ ఉంటే సరిపోతుది వాళ్ళకు ఈ బయటికి వెళ్ళ ఆడుకోవడం ఇట్లాంటి ఎట్లా తెలుస్తది ఏమైనా వెళ్ళాలంటే పార్క్ వేళ్ళాలి పేరెంట్స్ తీసుకెళ్తారా అంటే వాళ్ళకి ఏదో ఒక వర్క్ ంటది అట్లా వాళ్ళకి వెళ్ళడానికి వీలు కాదు వాళ్ళ ఇంట్లోనే ఫోన్లకు పరిమితం అయిపోతున్నారు
ఈ మధ్యలో మనం అలాంటివి చాలా చూస్తున్నాం ఫోన్ల వల్ల పిల్లలు చెడిపోవడం ఆ వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా సరిదిద్దడానికి తల్లిదండ్రులు ఎక్కువ పట్టించుకోకపోవడం. సిటీళ్లల్లో ఇలాంటివన్నీ మనం చాలా చూస్తున్నాం కదండి.
మంకు అలవాటుయి వాళ్ళు డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతు. అసలు ఇతే ఇవ్వకపోతే వాళ్ళు తట్టు కోలేకపోతున్నారు అట్లా ఫీల్ అవుతున్నారు.
ఆ ఇవ్వకపోతే అసలు ఏదో లైఫ్ లో ఏదో లేనట్టు అలా ఫీల్ అయిపో న్నారు అసలు
అవు
ఫోన్ అనేది ఒక పార్ట్ అయిపోయింది లైఫ్ కి
ఆ ఎక్కువ సిటీ లో ఉన్న వాళ్ళకే అట్లా అలవాటు అయిపోయింది ఎప్పుడప్పుడు తెలినా వాల పల్లెలలో కూడా ఇంటికి రెండు మూడు ఫన్లు ఉ న్నాయి మేడ ఇప్పుడు కూడా అట్లా కూడా అయిపోయింది. ఫోన్ ఉండాలి ఫోన్ ఉండాలి అనేసి పిల్లలకు బాగా అలవాటు అపోయి తన పేరెంస్ ఏముంది ఏదో ఒకటి నేర్చుకుంటారు లే అడుగుతున్నారు కదా ఏం కదా నేచుకొని కొనిస్తున్నారు. ఇప్పుడు విలేజ్ల కూడా ఎక్కువ అయిపోయింది ఫోన్ ప్రాబ్లమ్స్ అనేది చాలా అలవాటు అయిపోయింది పిల్లలకు బాగా. పోన్ బాగా అడిక్ట్ ఆయిపోయరు.
అవునండి నిజమే
అ
కానీ పల్లెటూరులో ఉన్నంత ప్రశాంతమైన వాతావరణం కానివ్వండి. ప్రశాంతమైన గాలి అదంతా మనకి సిటీ లో కనిపించదు అస
కనిపించదు అసలు సిటీలో చెట్లు ఉన్నట్టే అనిపియదు చెట్లు ఎక్కడో ఒకటి ఉంటది ఫ్రెష్ ఎయిర్ ఏ ఉండదు అసలు మొత్తం గైకిల్స్ అవి ఉండడి ఉండి పోవడం వల్ల పోగతండండికని. అసలు చల్ల గాలి వచ్చినట్టు కూడా అనిపోయాదు కనీసం.
అవునవును అసలు ప్రశాంతంగా అనిపించదు పొల్యూషన్ ఎక్కడ చూసినా సౌండ్. ఆ అ ఇట్లాంటివే కనిపిస్తాయి కాని మనకి ఎక్కడ ప్రశాంత అబ్బా ఇక్కడ ప్రశాంతంగా ఉందని అసలు అనిపించదు సిటీస్లో
సిటీ వాళ్ళ విలేజ్ కు వస్తే అందుకే మొత్తం ఏది చూసినా షాక్ అయితంటే ఆశ్చర్యంగా చూస్త. అరే ఎంత బాగుంది ఈ ప్లేస్ ఎంత బాగుంది ఇక్కడ ఉంటే బాగుడు అని వాళ్ళకి కనిపిస్తుంది సిటీ వాళ్ళు. వాళ్ళకేమో సిటీకిళ్తే అరే ఇక్కడ బాగుంది ఇక్కడ ఉంటే బాగుంది అన్ని లక్సరీ లైఫ్నన్న. అనేసి అట్లా ఆలోచిస్తారు. కానీ ఏది ఏం ఆలోచించినా పల్లెటూరు కంటే మించి ఏది లేదు ఉండదు ఎంత మంచి స్వచ్ఛమైన గాలి నేల ఇవ ఇంత మంచిగా అయితే సిటీలో దొరుకు
అస్ అస్సలు దొరకావండి అదే అదే అసలు దొరకవు మళ్ళీ ఏవి చూసినా ఆశ్చర్యపో. పోవడం మంచిగా ఇలా బోరింగ్లు అట్లాంటివి ఉంటాయి పల్లెటూర్. లో సిటీలో అయితే ఆ అవి ఏమి ఉండవు వాటర్.
ఇడనే టాచ్ ఇంట్లో ఉంటే టాచ్
టాబ్స్ అవి ఇవే ఉంటున్నాయి అసలు
అ వాల్యూ కూడా తెలవదు
తెలివదు అవునవును మంచి ఊర్లో అయితే వెళ్లి బిందెల్లో నీళ్ళు తెచ్చుకోడం అది కూడా ఒక సరదా లాగా అనిపిస్తది
వెళ్ళి తెచ్చుకొని తీసుకొచ్చిన వాటికి ఎట్లా వాల్యూ ఇస్తం మళ్ళీ మళ్ళీ తేవ్వాలి నిషి మనం కొంచెం పొదుపుగా వాడతాం కదా అదే సిటీ లో అట్లా కాదు ట్యాబ్ తిప్పంగానే వస్తాయి కాబట్టి సరే ఎన్ని పోయినా కూడా అసలు మనం లె
ఆ విచ్చలవిడిగా వాడేస్తారు మనము ఏద పల్లెటూరులో అయితే ఏదైనా కూడా మనము మనీ దగ్గర డా డబ్బుల విషయంలో కానివ్వండి ఇలా చూసి ఖర్చు పెడతాం కదండి హా చూసి ఖర్చు పెడతం కానీ వాళ్ళయితే అలా ఏం లేదు అసలు మనీకి వాల్యూనే ఇయ్యరు సరిగ్గా
హు
ఓకే అండి మీ సమయాన్ని మాకి కేటాయించినందుకు ధన్యవాదాలు